ఏజేత్తున్నావ్ రా
ఏం లేదు మీరేం జేత్తారు
బూంది కార్
హలో ఆహ్ తిన్నాం మీరు తిన్నార ఏం కర్రీ
కర్రీ ఏం కర్రీ పప్పు
అవునా
అక్కడేం చేసిల్లు.
ఏం లేదు ఆ సొరకాయ.
మంచిగా వండుతాల్లా.
ఆ బానే ఉంది.
ఏం టిఫిన్ పెట్టిల్లు ఈ రోజు.
బోండా మీవి.
మాదేం లేదు. కాలేజ్ గోల్య్యాల.
అవునా.
ఉమ్. ఏం చేస్తున్నావు?
చేసిర్రా.
హమ్.
అందరు బాగున్నారా. ఇడ్లీ.
ఎక్సామ్స్ అయితనయా.
అయితానై మీకు అయితానయ్య.
మాకు కూడా స్టార్ట్ అయింది.
అవునా.
మన ఊట్లో పండుగ ఉంద అటగా.
ఆ ఉన్నది పోతున్నవా. ఈవెనింగ్ ఆ
పోను.
ఎందుకు?
ఇంట్రెస్ట్ లేదు ఇగ పోవాలని.
ఉగాదికి.
ఉగాదికి కూడా కష్టమే.
అవునా.
ఉమ్. ఇంకా చేస్తాలా మన ఫ్రెండ్స్ ఫోను.
ఎవరు చేయట్లేదు.
చెయ్యట్లేదేవారు.
చెయ్యట్లేరు.
మరిది చేస్తాండా.
చేతన్డు అప్పుడప్పుడు.
అప్పుడప్పుడైనా.
ఆ.
నేను ఎగ్జామ్స్ రాతండత్న.
డ్యూటీ జేతండు.
హ్మ్. ఎప్పనుంచి జేస్తాండు.
మొన్నటి నుండే
ఉ ఇంకా
ఏముంది ఇంకేం లేదు
హ్మ్ ఫ్రెండ్స్ క్లోజ్ అయిల్లా అక్కడ
కాలే
కాలేదా
కాలా
ఉమ్ నువ్వు ఎప్పుడు పోతున్నావ్ మరి హాలిడేస్ ఎప్పుడట
ఉగాది రేపనంగా బోతా
సిక్స్టీన్ కి బోతావ
సిక్స్ సెవెంటీన్ క ఉగాది నైన్టీన్ కి ఎయిటీన్ కి పోతా
బోనాలు ఉన్నాయి గదా సెవెంటీన్ కి పోతావేమో అని అంటున్నా
ఆహా పోను
ఇంగా
పోను
పోవా
పోను
హ్మ్
రాక్షిత ఎగ్జామ్స్ రాత్తలేద
రాత్తంది ఇవాళ లాస్ట్ గదా
ఆహా ఎక్కడా కొడకొండకామెనా
ఉ ఆన్నే
డేసైనా
ఆ డేసే జేత్తాంది అప్పుడు హాస్టల్ ను ఉండే గాని చలికాలం వచ్చినాంక నుంచి డేస్ జేత్తాంది చన్నిల్లా స్నానం జెయలేక
ఉహు
హు తమ్ముడు గనబడ్డాడు మొన్న
వచ్చినవా
ఫేర్ వళ్ ఉన్నదటగా
ఆ ఆహా ఆడగనబడ్డరా
ఉ బ్రెస్సు గొన్నంట్టున్నాడు ఆ బావతోని గన బావతో మాట్లాడిండు
ఆహా
చెప్పులు కొనుక్కున్నారు అందరు సేమ్ డ్రెస్సులు కొనుక్కున్నారట
ఆ
తక్ష్ మాట్లాడిండు
ఆహా ఆహా
అ ఇంకా
ఇంకా ఏముంది ఏంలేదు తిన్నావా మరి
తిన్ననే ఇందాకనే
హ్మ్మ్
ఇంకా మధ్యాహ్నం పెట్టనట్టున్నారుగా
పెట్టలే
ఏ టైమ్కి వెడుతరు
ఆ టూకి
టూ అయితదా
ఆ
టిఫిన్
ఫంగ్యిట్ ఎప్పుడు అట ఎగ్జామ్స్ శ్రావ్య వాళ్ళకు
శ్రవ్య వాళ్ళకి నడుతైన అటగా నిన్న అయిపో
సెమ్ము
అ అవి ఏప్రిల్ లో అన్నారు
హు హు
ఇంకా
ఇంకానా
అందర ఏదైనా టూర్ ఏస్తారంటే వా సక్కిన వాళ్ళు ఉన్నారు కదనే
ఏం టూర్ పోవ
గట్నే కలుసుకోద్దా అందరం
పెళ్ళికి గలుసుకుంటదం రా
నీ పెళ్ళికా
ఆ
నీ పెళ్ళి ఇప్పుడైత అట్టుందా
ఉనావే
మర్ది బాగా జమ జత్తండేగా
అయితేది ఎండకాలం అయి పసరికి
నిజంగానా
మేల
నిజంగానే అంతలే
నిజంగానే ఫిక్స్ అయింది మాట్లాడుకున్నారు ఆ
మేలు ఎప్పుడ లేదు
వాళ్ళ అక్కా పెంగళూరు ఇ వెన్న వచ్చిన అప్పుడుగా
ంది
ఆ మే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఒకక్కది అప్పుడే ఇంగాన్ని
హ్మ్మ్ అయితే రెడీ ఉన్నావు్ పెళ్ళికి
ఆ
హ్మ్మ్ ఇంకా
ఇంకేమున్నది
పెళ్లి గ్రాండ్ గానే చేస్తారు అయితే
చేతారు
హ్మ్మ్
నైకిర మౌనిక నంబరుందా
లేదుగా
మ్ హ్
దాన్ పెళ్లి రోజు నా బర్త్డే అయింది నీ పెళ్లి రోజు కూడా ఐతదో చూద్దాం
ఏమొ
మ్
అయితే కావచ్చు
మ్
అవు నా పెళ్ళకాక్పోతే న కుక్కతి వడుతయ్
ఏంటి ఎవరు
ఆనా పరి మౌని క రాకపోతే
ఎందుకు
ఆ రోజు నేను కడుపు నొచ్చిన గుడ ఒచ్చిన కదా కాన్ అమెరా రకపోతే ని సంగత్ చెప్తా
మ్
సరే మరి హలో హలో
హలో
హలో
నింపి లానే
ఆయి పితాందియా ఆ
మాట్లాడంటే సరే అంటవేందే తిక్కల్దానా
మాట్లాడనా
మ్
మేడం వచ్చినట్టుంది
క్లాస్ ఉందా ఏ క్లాస్ ఇప్పుడు
ఇప్పుడూ ఫిజియాలజీ అనాటమి సరే
మ్